లో నమస్కార్ మండి.
నమస్కారం అండి.
ఫోన్ చేసారా అండి.
భోన్ చేసామండి మీరండి బోంన్ చేసారాఅండి మీరు కూడా
ఆ బోన్ చేసామండి.
ఎలా ఉన్నారండి.
బాగున్నామండి మీరు బాగున్నారా?
ఆ మేము బాగున్నామండి ఇక్కడ.
ఏం చేస్తున్నారండి.
ఏం లేదండి పార్క్లో వచ్ మండి వాకింగ్కి
అవునా మీకు ప్రయాణాలంటే ఇష్టమేనా అండి.
ఆ ఇష్టమండి. మీకండి?
నాక్కూడా ఇష్టమేనండి ప్రయాణాలంటే.
అంటే ఏ దానిలో వెళ్ళడం అంటే ఎక్కువ ఇష్టం అండి మీకూ?
ట్రైన్లో వెళ్ళడం అంటే ఇష్టమండి.
ఎందుకండి తెలుసుకో వచ్చా ఎందుకో
ట్రైన్ లో వెళ్తే కొంచెం ఫ్యామిలీతో అలా వెళ్ళినప్పుడు అయితే ట్రైన్ వేరండి ఫ్రెండ్స్ తో అలా అయితే బైక్ లో వెళ్
బండి తొలేకి వచ్చా అండి మీకి అంటే అప్పుడు ఏ ప్రికాషన్స్ తీసుకుంటారాండి మీరు బండి తోలేటప్పుడు
అే హెల్మెట్ పెట్టుకోవడం కానీ అంటే ఎక్కువ వేగంగా నడపకూడదు అండి ఇంకా ఎక్కడన్నా ఆ ఉందండి మీకు అండి ఎటువంటి జర్నీ అంటే ఇష్టము అండి
ట్రైన్ జర్నీనే అండి ఆల్మోస్ట్ ఇండియాలో నైంటీ ఫైవ్ పర్సెంట్ ట్రైన్ జర్నీకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారంండి నాకు కూడా ట్రైన్ జర్నీ అంటే ఇష్టం అండి
రీసెంట్ గా ఎక్కడికేనా వెళ్ళారా అండి
ఆ వెళ్ళామండి దేవస్థానానికి వెళ్ళానండి
అక్కడ వాతావరణం అనేది ఎలా ఉందండి అంటే సమ్మర్ కదా
అవునండి అంటే మనము అంటే మనం ఎక్స్ పెక్ట్ చేసినంత అక్కడ వాతావరణం ఉండదండి మనం ఏమనుకుొని పోతము అంటే కొంచెం క్లైమేట్ కూల్గా ఉండలా సమ్మర్ టైంలో కదా చిన్నపిల్లలు వాళ్ళుళ్ చాలా మంది వస్తారండి కొంచెం కూల్గా ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తామండి ఆడ అలా కాకుండా కొంచెం ఎండగా
అవును
అలా ఉంటుందండి మీరండి
మేము రీసెంట్ గా వెళ్ళాముండి కనకదుర్గాగుడికి
అవునండి
అంటే అక్కడ ఇది సమ్మర్ సీజన్ కదా
అవునండి
అంటే ప్రతి చోట కూల్ వాటర్ బా అవైలబుల్ ఉందండి
అంటే సమ్మర్ కాబట్టి కూల్ వాటర్ తాగకూడదు కదండి అయినా ఎక్కువ వాటరు
అంటే దేవస్థానానికి వెళ్ళినప్పుడు అక్కడ ఏం ఫెసిలిటీస్ ఉండవు కదండి నార్మల్ గా వేరే చోట
అవునండి
అక్కడ ఎండలు చాలా తీవ్రంగా ఉండడం వల్ల మనకి కొంచెం ప్రశాంతంగా ఉన్నట్లుంటుంది అక్కడ
అవునండి దేవస్థానంనికి వెళ్తే చాలా పీస్ఫుల్ గా ఉంటుందండి
అవునాండి ఇంకా ఫ్రెండ్స్ తో ఎక్కడికైనా వెళ్తుంటారా అండి
ఆ బైక్ రైడ్ అయితే వెళ్తుంటామండి హిల్ క్లైంబ్ చేసేకి ఈవినింగ్ అవర్స్ గనే
అక్కడ హిల్ క్లైంబ్ చేసినప్పుడు బాగా ఎత్తయిన పర్వతాల పైకి వెళ్తాం కాబట్టి కొంచెం కూల్ గా ఉంటుందండి అక్కడ
అవునండి
అలానే సన్సెట్ అవుతుంది కదా చాలా చూసి బాగా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అండి మనం కూడా
హ
కొంచేం బాగా తృప్తిగా ఉంటుందండి
అఓ
మీరండి మీరు ఫ్రెండ్స్ ఎక్కడికైనా వెళ్ళారంండి రీసెంట్ టైంలో
ఫ్రెండ్స్ తో రీసెంట్ గా అయితే ఎక్కడికి పోలేమండి అంటే నార్మల్ గా వెళ్తుంటాము అప్పుడప్పుడు
అంటే ఎక్కడికి వెళ్తారండి ఎక్కువ
ఎక్కడైనా ప్రాచీనవి ఏవైన్నా ఉంటాయి కదండి అంటే ఓల్డ్ వి టే వ్యాలీస్ కానీ డ్యామ్స్ లేదా ఫోర్ట్ ఏంటివన్నా మా చుట్టుపక్క ఏరియాలో శ్రీకృష్ణ దేవరాయలు పరిపాలించిన ఫోర్ట్ ఒకటి ఉందండి
అవునా అండి
అంటే మా ఏరియా నుంచి అక్కడకు ఒక ఫార్టీ టు ఫిఫ్టీ కిలోమీటర్స్ ఉందండి
ఆ అయితే వెళ్ళింటారా అండి మీరు
ఆ చానా సార్లు వెళ్ళామండి
అవునా అండి బాగుంటుందా అండి ఫోర్టు
హా యాలా సమ్మర్ లో ఈవినింగ్ టైం అలా వెళ్తే అక్కడ సన్సెట్ చూడడానికి అయితే చాలా అద్భుతంగా ఉంటుందండి
అవునా అంటి ప్రాచీనమైన అవివి అవి కదా అవి ఫోర్ట్ లు ఇబ్బుడు తి చానా చానా శాతం అంతరించిపోయినాయి అండి అలాంటివి
అవునా అంటే దానికి కొంచెం ప్రొటెక్షన్ కూడా ఉందండి అంటే పోలీసోళ్ళు ఉంటారు కానీ అక్కడ
ఆ అలా ప్రొటెక్షన్ ఉంటే కొంచెం బాగుంటుంది
అక్కడికి వచ్చిన ట్రావెలర్స్ కు కూడా ఏమి అక్కడ అంటే దాన్ని పాడు చేయకోకుండా ఎక్కువ డెస్టిబిన్స్ పెట్టడం గానీ అంటే మురి చేయకోకుండా ప్రదేశాన్ని
మురికి చేయడం కాదం గోడ్ల పైన రాస్తారండి పేర్లు అలా అయ్యి అ ఫోర్ట్ ఒక అందమే కోలిపోతుందండి అది
మీరూ అలా ఎక్కడికైనా వెళ్తుంటారా అండి ఎప్పుడైనా
కాకతీయ పరిపాలించిన రాజ్యాలు ఉన్నాయండి అక్కడికెళ్తుంటామండి అంటే థర్టీ ట్వంటీ టూ థర్టీ కిలోమీటర్స్ వస్తుందండి
ఆ
అక్కడికి వెళ్ళి మేము అంతా బాగా ఎక్స్పీరియన్స్ చేస్తాండి వాళ్ళు కోట గోడలు ఎలా ఉన్నాయి అబ్బుట్లో వాళ్ళు పరిపాలించిన తీరు అక్కడ గైడి ఆడ అక్కడ గైడ్ ని మనం సంప్రదిస్తే వాళ్ళు మా ఈ కన్లకు కట్టినట్టు చెప్ తారండి బాగా అలా ఓ మంత్ కో టూ టైమ్స్ పోతా ఉంటామండి
టే మీరు ఎప్పుడైనా లాంగ్ జర్నీ అలా చేస్తుంటారు కదండి
ఆ చేశాం అండి చానాస్
అప్పుడు ఏమన్నా ఏం ప్రికాషన్స్ తీసుకోవల్లా లేదా ఏమన్నా చొప్పగలరా అండి కాస్త
అంటే లాంగ్ జర్నీస్ అంటే బయట ఫుడ్ ని ఎక్కువ అవాయిడ్ చెయ్యాలి కదండి
ఆ
అలాంటి టైం లో ఇంగా ఫుడ్డు దొరకడం కూడా కొంచెం కష్టమే అండి నార్మల్ గా ఐతే జం ఫుడ్ అంతా అవాయిడ్ చేస్తారు కానీ అలాంటి సమయంలో ఇంకా మనకు ఇంకా తప్పదు కదండి ఏ అవునండి ఏ ఇది మనకు తినే తినే తబులు లేనప్పుడు ఇంకా అదే కొంచెం తినాలండి ఇంకా ఇంకా మామూలు ఇంకా లాంగ్ జర్నీస్ అంటే ఇంగ వాంథింగ్స్ అలా అవుతాయి కదండీ. బ్యాగ్లో అట్లా బ్యాగ్లో ఉన్న పాకెట్లో ఉన్న లెమన్ పెట్టుకుంటామండి
అంటే ఆ వాంటింగ్ సెన్సేషన్నీ తగ్గిస్తుంది కదా అండి లెమను
చానా శాతం వరకు తగ్గిస్తుందండి
అంటే మీకు అలా అవుతాయా అండి ఏమన్నా లాంగ్
లేదండి నాకైతే కావు కానీ మా ఫ్యామిలీ మెంబర్స్కి అయితే అవుతాయండి అలాంటి సమయంలో ఇంగ ఇంగ మాము ఇంకా ట్రైన్ ఇంగ లాంగ్ జర్నీ అంటే ఇంగ ట్రైన్లనే కదండి పోల్ తినేది. పిల్లవాళ్ళు వాళ్ళు వీళ్ళు చానా మంది ఉంటారండి. వాళ్ళు ఎక్కడికంటే అక్కడ పోతా ఉంటారండి వాళ్ళెనకాల మనం కూడా కొంచము చూసుకుంటా పిల్లవాళ్ళని
చిన్న పిల్లలతో వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి అంటే మేము రీసెంట్ గా వెళ్ళినప్పుడు
ఆ
ట్రైన్ లో ఫుడ్ రాలేదండి
ఎందుకండి
అంటే అది చానా కొంచెం అంటే స్టేషన్స్ కానీ అక్కడ ఏమీ లేవండి అంతగా
అవునా అండి మరి ఏం చేశారండి అలాంటి సమయంలో
అంటే మనమంటే పెద్ద పిల్లలు అంటే అలాంటి వాళ్ళు అయితే ఓడ్చుకోవచ్చండి ఆకలికి
ఆ ఆకలి విలువ తెలియని పిల్లవాళ్ళయితే ఓడ్చుకోలేరు కదండి
పం చిన్న పిల్లలకి ఏం తెలియదు కదా అంతగా
అవునండి
ను నా సజెషన్ ఏమంటే కొన్ని ఏమన్నా అలా తీసుకొని వెళ్ళడం మేలండి మని క్యారీ చేయడం అంటే చిన్న పిల్లలతో వెళ్ళినప్పుడు కానీ ఒకోసారి మనకే సం సిచ్వేషన్ వాటర్ కానీ దొరకవు ఒకోసారి
అవునండి ఎందో స్నాక్స్ అలా మనం తీసుకొని పోతే చానా మేలండి మనకు కూడా
అవును అది కూడా బయట స్నాక్స్ కాకుండా మనం ఇంట్లో తయారు చేసుకున్న స్నాక్స్ అయితే
ఆ అదే అండి చెక్కిలాలు ని పట్లు
అవునండి
అలా అండీ అలాంటివి కొంచెము ఇంట్లోనే కదా చేసిండది బాగా తినొచ్చండి బాగా కొన్ని టే స్టేషన్స్ లో అయితే చిన్న స్టేషన్స్ లో ఇంగా వాటర్ వాటర్ సప్లై కూడా ఉండదండి ఎక్కువ
అవునండి
అక్కడ ఇంకా తప్పనిసరిగా ఇంకా వాటర్ బాటిల్ కొనుక్కవాలండి షాప్ లోకి వెళ్ళీ
ఉ
కెప్పుడన్న ఆహారపు కొడత వచ్చిందా అండి ఇలా ట్రైన్ జర్నీలో ఉన్నప్పుడు
ఆ రీసెంట్ గా వెళ్ళినప్పుడు జరిగిందండీ
అంటే ఎలా వచ్చిందండి అది
ట్వెల్వ్ అవర్స్ దంక ఏమీ తినలేదండి ఫుడ్
అవునా అండి ఎలా ఉన్నారండి ట్వల్ అవర్స్ వరకు తినకుండ్
ఏ మేమేం ఎలాగో ఉన్నామండి పాపం చిన్న పిల్లలు ఇద్దరు ఉండ్రి
హమ్
వళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు ఏడ్చారు
ఇంకా ఏమన్నా ట్రైన్ జర్నీస్ మీ ఇంకా ఏమైన్నా జర్నీస్ ఎక్స్పీరియన్స్ చేశారాండి
అ లేదండి
టైమ్స్ లో కావచ్చు
కాలేజ్ టైమ్స్ లో అలా ట్రిప్కి అలా చాలా చోట్లకి వెళ్ళానుండి ఫ్రెండ్స్ తో కానీ
అంటే ట్రైన్ జర్నీస్ లో ట్రైన్స్ లో చైన్ ఉంటుంది కదండి ట్రైన్ స్ స్టాప్ అయ్యి కి అల ఏమన్నా మీ సిల్లీ ఇన్సిడెట్స్ జరిగాయండి లైఫ్
ఆ అవునండి అంటే నేను ఇంటర్ చదువు సమయంలో కాలేజీ నుంచి వచ్చే అంటే నుంచి ఉన్నాయండి ఒకసారి అన్న చైన్ లాగాలని
అవునండి
అలా మా ఫ్రెండ్స్ స్టేషన్ నాకు దూరం
అవునండి
ఏమంటే ట్రైన్ ఏమి స్టాప్ కాలేదు కానీ వాళ్ళు ఏమైతుంద అని మా ఫ్రెండ్స్ అలాగేంటే ట్రైన్ స్లోగా వెళ్తు
మన ప్లాట్ఫారం పైన ఏమన్నా ఉంటుంది
ఒకే అండి
ఓనా అండి
మీకు తెలిసిన సమాచారాన్ని మరి చూపినందుకు ధన్యవాదాలండి
మీకు కూడా ధన్యవాదాలండి మీకు తోచిన సమాచారాన్ని మాకు అందజేసినందుకు
ఒకే అండి
ఒకే అండి